నమస్కర్
నమస్కర్
నిన్న మామా యాడో కనిపిస్తే నమస్కార్ అని చెప్తే వై నమస్కార్ ఫై అంట నాకెందుకు నమస్కార్ అంటా.
ఆహా మెలిడా
ఊరికే అట్లా సరదాగా ఉమ్
అదే మీ లిడ్నా మీ లిడు అన్నాంట ఆహా ఆమంతేలే ఆమె అసలు నాకు నా నేను ఎప్ అప్పుడు ఆమెతో మాట్లాడింది కూడా లేదు నవ్వత్ నవ్వతి నవత
అంతే అంత వరకే ఉండాలా అమేతో
కేే ఉండేది
ఏన్న పెద్దన్ని విలిచింది ఓ పేరు పెట్టా పేరున్నంగా నాకు నవ్వా ఆగదామే పిలిచే పిలిపు
ఉహు
పెద్దయింది
ఆ
ఉమ్
పిల సద్ది ఓకే
ఉహు నాకేమో నవ్వుొచ్చింది నేనేమో మీ ఆవ మీ ఆవ అంట
ఆ
ఉమ్ఏదేదో మాట్లాడతాడు చి నన్ను చూసుకుంటా నేను అంట
ఎంటి ఏ
చిందా నన్ను చేసుకుంటా నేను చేసుకోకుండా అయినా ఉండాగానీ దాన్ని మాత్రం చేసుకోనని అంటాడు
ఉమ్
ఉమ్ అమ్మా మన్ చే కాకపోతే ఒక్కసం సడిస్లా బిహేవ్
అదే ఒక్కోసారి అదే అనిపిస్తుద్ది ఒక్కసారి మంచిగానే ఉంటదిలే మంచిగా అల్ వచ్చి సిద్ది అనుకుంటాం ఆమె ఫస్ట్ లో బాగానే ఉనిందంట
అవును తవాత ఉమ్ అదే చెప్పింది ఒకప్పుడు మా టీమ్ లేమీద ఉమ్ కానీ ఏదన్నా అమ్మాయిలకి ఏదన్నా ప్రాబ్లం ఓచ్చినా
ఉమ్
కొంచెం పట్టించుకునింది
ఆ
ఉమ్
మిగతా వాళ్ళిద్దరు వాళ్ళతో బాగుంటారు చూసావా వాళ్ళకి ఎంత మంచిగా చూసుకుంటారో వాళ్లని
కదా అయ అబ్బా ఎత్తాడు అది మంచోల్లే
అదే వాళ్ళు మంచిగా చూసుకుంటారు
ఏళ్ళతోనే తిరుగుతున్నారు ఏళ్ళ కోసం నిన్నగా వెయిట్ చేస్తున్నా అనిపిస్తుంది ఇలాగ మారిపోకుండా ఉంటే
అసలు ఈడున్నారు కదా ఆ ఆమె ఏళ్ళిపోయిందా
ఎవరూ
అక్కత్లీడున్నారు కదా మీ ఊర్లీడు మీ ఊరులీడు
ఎప్పుడో
ఆహా
హ
మా ఇంట్లో దోశ పిండి పొంగిపోయింది ఫ్రిడ్జ్ లో
బా ఇది ఇంకోపని
ఆ
మూత పెట్లేదా
అంటే బయట తీసి పెెట్టిందే బాగా పులిసిపోయింద అన్నమాట
ఆ
ఏందో
ఇంకా ఏం పనులు చేసుకోవాలి
ఏ ఎదరు పనులు అంటారు అన్నింటిని
ఉ తినేసి చేసుకోవచ్చుగా
ఉండే పనులు సరిపోవట్లేదని దోసి పిండి పొంగింది దానికి నేనేం చేసాను ఫ్రిడ్జ్ లో
ఈ రోజు నేను స్కర్ట్ వేసుకుంటున్నానా ఆ పొట్టం అన్నీ నీక్ లో ఏది వదలుకుండా పోస్ట్ చేసి పడేసింది రోజు అల్లా వేసుకోగానే అని ఆ పిల్లదే కదా ఆ పిల్లదే కదా అంటారు
వేసుకెళ్ళు అడిగితే ఇది నాది నేను కొడుకుడామి మనిషిని పోయి మనుషులే ఉంటారు అంటారు చెట్లు కొ చెట్లు లేవని అడిగు
ఉమ్
ఆ అంతే
సోది నార్మల్గా స్వెటర్ వేసుకున్నప్పుడుే ఇది పొ పొట్టాంది కదా పొట్టా ఉంది కదా అంటారు ఇ
ఏం కాదులే
ఉమ్ కిందకి మార్చేసరికి అంతా ఒక ఐక్యూ అదంతా ఒక గుంపులాగా ఉందినా ఓ ఒకటే బే ఆ బేలోనే అనిస్తే ఊరంతా వినిపిస్తే ఊరందరిక తెలి వస్తుంది
ఇప్పుడు పెద్దయన ఒక్కడే కదా చూసుంటాడు ఇంకెవరు చూసుంటార
ఆ అంతే ఆయన ఒక సరిపోడు
అ
టాబ్ లో పెట్టీ సతాయిస్తాడు
సరిపోయింది
ఊమ్
లాస్ట్ రోజే కదా భరించేసి ఏం చేద్దాం
అంత అదే ఇది ఈదుతూ ఉన్నా నేనైతే తర్వాత ఈ కాల్ ఎవరో నేనెవరో
అంతే
ఊమ్
ఇప్పుడు ఆ బక్క పిల్లోడిలాగా అయిపోద్ది
ఊమ్ ఆ బక్క పిల్లోడు మాటల మాట్లాడతాడు కాబట్టి అప్పుడప్పుడైన మాటలాడుతున్న లేకాపోతే అదు కూడా ఉండదు
అంతేనడి
ఉమ్ అక్కడున్నంతసేపే ఇది
అంతే ఏం చేద్దాం
ఆడ ఈ పర్సనల్ గా తీసుకోకూడదు ఎప్పుడైనా అది మనకే ఇది
హ
ఏమి ఇంకా
చెప్పాల మీ ఆంటీ ఏం చేసి ఈ రోజు నీకు తినడానికి నైట్ అయినా తి నైట్ కూడా తినక పాతులే మీరు
అక్క నాకు అర్థం కాదు మేం తినేదే ఒక పూట పొద్దున టిఫిన్ కేళ్తామో లేదో తెలిదు తినే మధ్యాహ్నం ఒక పూట అయినా మంచి చేస్తే సాయంత్రానికి అడగం కదా
అవును
ఆ కనీసం ఆలోచించాలి ఇంత కడుతున్నారే నేను ఇది పెట్టేది అసలు న్యాయమనా నాని పక్క హాస్టల్ లో ఇదే కడితే రెండు మూడుయినా పెడతారు కనీసం ఏందక్క నేను కట్టట్లేదా ఆరు వేలు కడితే ఎంత బాగ పెడతారు అనుకున్నావు రూమ్స్ ఎంత బాగుంటాయో
హ
సోది రూములు లేవనే ల్యాప్ మము ఆడుక వచ్చే
అదే కదా
హ కాలిగా ఉండవాడు ఎందు ఆ
మనం అడ్జస్ట్ అయిపోయిన్నా వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు
అతే కద మెంటల్ వస్తుంది ఆమసలుకి చుట్టాం మొన్నొచ్చి మెంటల్ల్లో రూమ్ అయితే మారిపోదాము నువ్వు హాస్టల్ ఫీజు కట్మాకనింది అప్పుడు హాస్టల్ ఫీజ్ కట్
ఆ
నేను అన్నా రూమాయితేనే రాను పీజీ అయితే వస్తాన్న ఆ
అవున్లే
హ ఇప్పుడు ఎంతమంది ఆ లేదు ఆళ్ళిద్దరూ ఇక్కడ మన నలుగురం ఆ
నలుగురే కన్ఫాము
ఏముందిగా నా పక్కన మళ్ళీ యాడికేళ్ళింది అలవాట అయ్యామా
అహా రూముకి
రూమ్ కా నేను రూమ్ కి రాను
దా
ఆ చెప్పింది అనుకుంటా సేట్ వస్తానని
ఆహా సర్లే ఇప్పుడు ఒక పీజి అనుకో నల్ నలుగురు నలుగురు తీసుకున్నా వేరే రూమ్ కి వెళ్ళిపోతాం మనం అలాలా ఆ ముగ్గురు ముగ్గురు అయితే సరిపోతాం ఇంచుమించు కానీ మనకు దొరక
ముగ్గురు ముగ్గురిక అయితే ఏడుది వేల ఐదు వందలు అట్లేదు తీసుకుంటారు
సర్లే ఫుడ్ బాగుంటే దాని కన్నా ఏముందిలే
అదే కదా అసలు ఫుడే మెయిన్ మనకి
అవును
సరే మరి
హ
బాయ్
బాయ్
కును